ఏం చేస్తున్నారు బిజీగా ఉన్నావా
ఏ ఏం లేదు ఇప్పుడే ఆఫీస్ పని ముగించుకుంటే ఏది అవుతున్నాను చెప్పు
ఏం లేదు ఇందాక పాత ఫోటోలు చూస్తుంటే మన స్కూల్ యూనిఫామ్ ఫోటో ఒకటి దొరికింది అసలు మనల్ని గుర్తుపట్టలేనంతగా మారిపోయాం కదా
అమ్మో ఆ రెండు జడలు ఆ పెద్ద ఇబ్బందులు గుర్తున్నాయా స్కూల్ కి వెళ్ళలే ముందు అమ్మ ఆ జడలు వేయడానికి ఎంత కష్టపడేదా పాపం
నిజమే ఆ రిబ్బాన్లు సరిగ్గా రాకపోతే మళ్ళీ విప్పి వేసుకునే వాళ్ళం మరి ఆ మన స్కూల్ బ్యాగ్ బరువు గుర్తు దానికి
గుర్తులేక ఏంటి ఆ పుస్తకాలు లంచ్ బాక్స్ వాటర్ బాటిల్ అబ్బో అదొక పెద్ద భారం కానీ స్కూల్ కి వెళ్ళడంలో ఉన్న ఉత్సాహం ఇప్పుడు ఆఫీస్ కు వెళ్ళడం లో లేదు కదనే
అవును మరి ఆ లంచ్ బ్రేక్ లో మనం చేసే హడావిడి అందరం కలిసి ఒకే చోట కూర్చొని బాక్సులు ఓపెన్ చేసి తినేవాళ్ళం కదా
నిజమే నీ బాక్స్ లో నిమ్మకాయ పులిహోర ఉంటే చాలు అందరం నీ మీద పడేవాళ్ళం అ రుచి ఇప్పుడు ఏ రెస్టారెంట్ లోనూ రావట్లేదు అసలు
అవును మరి ఆ ఇ ఇంటర్నేషనల్లో ఆడే తొక్కుడు బీల్ల గుర్తుందా నీకు
అబ్బో ఆ బిల్ల సరిగ్గా గడిలో పడకపోతే ఎంత బాధపడే వాళ్ళం మనం ఆ రోజుల్లో మరి చెమ్మ చెక్కాట చారటెసి మొగ్గాని పాడుతూ గిర్రున తిరుగుతుంటే అసలు లోకమే మర్చిపోయే వాళ్ళం మనం
నిజమే ఆ ఆటలో ఉన్న వే ఈ టీం వర్క్ ఇప్పుడు మన కార్పొరేట్ మీటింగ్ లో కూడా లేదు
మరి ఆ వామన గంతులు గుర్తున్నాయా ఆ చింత పిక్కలతో ఆడే ఆట అదొక పెద్ద లెక్కల పరీక్ష లాగా ఉండేది మనకైతే ఆ వయసులో
పోగు చేయడం కూడా ఒక పెద్ద హాబీ మనకి మరి మన స్కూల్ బయట అమ్మే బొమ్మలు గుర్తున్నాయయి నీకు
ఆ ఆరెంజ్ రంగ పిల్లలు ఒక్క రూపాయికి ఎన్నో వచ్చేవో అ ర వచ్చి ఇప్పుడు ఏ చాక్లెట్ లోనే దొరకడం లేదు అనిపిస్తుంది నాకైతే వేరే ఏమి తిన్నా కూడా
నిజమే మరి ఆ వర్షం పడుతున్నప్పుడు స్కూల్లో సెలవిస్తారేమో అనే మనప్పుడు ఆార్ధనలు గుర్తున్నాయనికు
గుర్తుంది వాన్లోకి ఆగితం పొడవలు వదులుతూ తడి బట్టలతో ఇంటికి వెళ్తుంటే అమ్మ వేసే తిట్లు కూడా తీపి జ్ఞాపకాలే కదా మనకి
అవును ఇప్పుడు పిల్లలే ఇ అన్నీ ట్యాబ్లు ఫోన్లు పాపం వాళ్ళకి ఆ మట్టిలో ఆడడం అసలు ఏది తెలియదు
నిజం చెప్పావ్ మనం చెట్ల ఎక్కే వాళ్ళం దాగుడు మూతల ఆడేవాళం ఎన్న దెబ్బల్ తాగిలిన వెంట వెంటనే మర్చిపోయి మళ్ళీ ఆడుకునే వాళ్ళం
అవును మరి ఆ స్కూల్ డే డ్యాన్స్ ప్రాక్టీస్ నీకు గుర్తుందా
ఆ కాస్ట్యూమ్ వేసుకోవడానికి ఎంత ఆరాటపడే వాళ్ళమో స్టేజ్ మీద డ్యాన్స్ వేసినప్పుడు కింద కూర్చున్న మన పేరెంట్స్ వైపు చూసినవ్వడం అదో గోప్ప అనుభూతి లే
ంత మారిపోయింది చదువు ఒక్కటే కేవలం మార్కులు అయిపోయాయి కదా
నిజమే చెప్పినావ్ కానీ మన స్నేహం మాత్రం అలాగే ఉంది చూడు అదొక పెద్ద విజయంలా అనిపిస్తుంది నాకైతే
ఖచ్చితంగా మీతో మాట్లాడుతుంటే మళ్ళీ ఆ స్కూల్ బెంచ్ మీద కూర్చోవడం నాకు గుర్తొస్తుంది
అవునే ఇందాక యూనిఫామ్ అన్నావు ఆ తెల్లని షూస్ కు శనివారం వస్తే చాలు చ రుద్ది తెల్లగా చేసే వాళ్ళం గుర్తుందా నీకు
అవును ఆ పాలీస్ సరిగ్గా రాకపోతే పిటిసార్ తిడతారేమో అని ఎంత భయప పడే వాళ్ళమొ మరియు ఆ గోళ్లు కట్ చేసుకోకపొ పైనా కూడా మనం దెబ్బలు పడతాయేమో అని భయపడే వాళ్ళం
అమ్మో ఆ భయం వర్లే కదా మనకి క్రమశిక్షణ అలవాటు అయింది అనుకో మరి ఆ క్లాస్ లో లాస్ట్ పెంచి కూర్చొని ముచ్చట్లు చెప్పుకోవడం
లాస్ట్ బెంచ్ అంటేనే అదొక ప్రత్యేకం టీచర్ కి తెలియకుండా డెస్క్ స్క్ మీద పాత పుస్ కథ పుస్తకాలు పెట్టుకొని చదివేవాళ్ళం నీకు గుర్తుందా ఒకసారి మనం చింతకాయలు తింటూ మేడానికి దొరికిపోయాం కదా
గుర్తులేకేంటి ఆ పిలుపుకి మొహం ఎలా పెట్టామో చూసి క్లాస్ అంతా నవ్వారు మరి ఆ మ్యాస్
నిజమేనే ఒక లెక్క అర్థం కాకపోయినా పక్క వాళ్ళ పుస్తకాలు చూసి కా పి కొట్టేవాళ్ళం అదొక పెద్ద అడ్వెంచర్ లాగా అనిపించేది
కానీ ఆ డ్రాయింగ్ క్లాస్ వస్తే చాలు మనమే పెద్ద ఆర్టిస్ట్లు అనుకునే వాళ్ళం రంగురంగుల క్రెయాన్స్ పట్టుకుని ఆ బొమ్మలు గీస్తుంటే వచ్చే ఆ తృప్తి తి ఇప్పుడు కంప్యూటర్ గ్రాఫిక్స్ లో ఎక్కడుంది చెప్పు
అవును మరి ఆ స్కూల్ ట్రిప్ గుర్తుందా నీకు అందరం బస్ ఎక్కి పాటలు పాడుకుంటూ ఆనందంగా అలా డ్యాన్స్ చేస్తూ వెళ్ళే వాళ్ళం కదా
అవును ఆ జూ పార్క్కిి లేదా మ్యూజియంకిి వెళ్ళడం అంటే మనకి ప్రపంచ యాత్ర చేసినంత సంబరం అందరం కలిసి ఒకే రకమైన స్నాక్స్ తెచ్చుకునే వాళ్ళం
నిజమేనే మరి ఫేర్వెల్ డే రోజు మనం ఎం త ఏడ్చామో గుర్తుందా ఇక మళ్ళీ ఎవరు విడిపోలేరేమో అన్నట్టుగా ప్రామిస్ చేసుకున్నాం
చీర అస్సలు నడవడం కూడా రాక మనం ఎంత ఇబ్బంది పడ్డాము కానీ ఫోటో లకు మాత్రం భలే పోజులు ఇచ్చాం కదా
కరెక్ట్ ఏ ఆ చీర పిన్ను గుచ్చుకున్నా భరిస్తూ నవ్వడం ఇప్పుడు ఆ ఫోటోలు చూస్తుంటే మళ్ళీ ఆ రోజులోకి వెళ్ళిపోవాలన్నట్టుగా అనిపిస్
అవునే ఇందాకాటలు గుంచి అన్నావు క ద మన స్కూల్ వెనుక పెద్ద చింత చెట్టు కింద దాగుడు మూతలాడిన రోజులు గుడుతున్నాయ న మరి
గుర్తులేకయేం నువ్వ ఎప్పుడు ఆ చెట్టు వెనక దాక్కునేదానివి కదా నేను నిన్ను కనిపెట్టడానికి ఎంత తిరిగాను ఒకసారి అయితే టీచర్ వచ్చి మనల్ని పట్టుకునే వరకు ఆడుకుంటూనే ఉన్నాం కదా
నిజమే అప్పుడు మనకు టైం అస్సలు తెలిసేది కాదు ఎంతసేపు ఆడుకున్నామో కూడా తెలిసేది కాదు మరి గిల్లిదండ లేదా గోలికాయల ఆట అబ్బాయిలతో పోటీ పడి మరీ ఆడేవాళ్ళం కదా
అవును గోళీలు గెలవడంలో నువ్వు మొగడివే నీ దగ్గర ఒక పెద్ద సీసా నిండ గోళలు ఉండేవి ఇప్పుడు ఏకాగ్రత మన ఆఫీస్ పనిలో కూడా రావడం లేదు కదా
కరెక్టుగా చెప్తున్నావ్ నిజం చెప్పాలంటే మరి ఆ స్కి స్కిప్పింగ్ తాడు వంద సార్లు ఆపకుండా గెంతాలని మనం పెట్టుకునే బెట్టింగ్లు గుర్తున్నాయా నీకు
అబ్బో ఆ కాళ్ళు నొప్పులు పుట్టిన సరే గెలవాలి అనే కసి ఉండేది ఇప్పుడు మెట్ల ఎక్కుతూనే ఆయాసం వస్తుంది మన మన స్టామినా అంతా స్కూల్లోనే వదిలేసినట్టుగా అనిపిస్తుంది
నిజమేనే మరి ఆ కాగిత మాటలు గుర్తుందా రాజెవరాని దొంగ పోలీస్ చిన్న చిన్న చిట్టీలు రాసి ఆడేవాళ్ళం అందులో దొంగ దొరికినప్పుడు మనం చేసే ఆ కేకలు అయితే ఇప్పటికీ వినిపిస్తున్నట్టు అనిపిస్
అవును ఆ పోలీస్ ఎవరో కనిపెట్టడానికి చేసే ఆ ముఖ కవళికలు అదొక పెద్ద సైకాలజీ టెస్ట్లా ఉండేది అ పెన్ ఫైట్ టాస్క్ మీద పెన్ను తో యుద్ధం చేస్ సేవాళ్ళు
నా ఫేవరెట్ పెన్ను కింద పడిపోతే నేను ఏడ్చిన రోజు కూడా ఉంది మరి హ్యాండ్ రైటింగ్ పోటీలు ఎవరు అందంగా రాస్తారు అని పెన్నులు మార్చి మార్చి రాసే వాళ్ళం మనం అయితే
నిజమే ఇప్పుడైతే కీబోర్డు మీద చే టైప్ చేయడం తప్ప పెన్ను పట్టి రాసిన రోజులు ఏ ఉన్నాయి ఎక్కడున్నాయి మన వేళ్ళ మీద ఆ పెన్ను పడిన వల్ రాయడం వల్ల వచ్చిన చిన్న చిన్న కాయలు కూడా గుర్తున్నాయి
అవును స్కూల్ అంటే కేవలం చదువు కాదు అదొక పెద్ద అనుభూతి ఆ మట్టి వాసన ఆ బెల్ సౌండ్ వింటే వచ్చే ఆతృత ఇప్పుడు ఏ ప్రమోషన్ వచ్చినా కిక్ రావడం లేదు
అవును ఇందాక పెన్ను గురించి అన్నావు కదా ఆ ఇంక్ పెన్నుతో రాసేటప్పుడు మన చేతికి డ్రెస్సు కి ఆ ఇంక్ క్ మరకలు అంటుకునేది గుర్తున్నాయా
ధాన్య ఆ మరకలు పోవడానికి మనం ఎంత కష్టపడే వాళ్ళమో ఆ మరకలు చూసి అమ్మ వేసే తిట్లు ఇప్పటికే గుర్తున్నాయి మరి ఆ పరీక్షల టైమ్ లో కొత్త పెన్నులు కొని అవి సరిగ్గా రాస్తాయ లేదా అని పేపర్స్ ఎవరైనా గీతలు గీసి చెక్ చేసిన వాళ్ళం కదా
నిజమే అప్పట్లో పెన్న అంటే ఒక పెద్ద ఆస్తి లా ద ఉండేది మరి ఆ డ్రాయింగ్ క్లాస్ సంగతి ఏంటి రంగురంగు క్రయన్స్ పట్టుకొని ఆ ప్రకృతి బొమ్మలు గీస్తుంటే మా మనమే పెద్ద ఆర్టిస్ట్ లాగా అనుకునే వాళ్ళు
అవును ఆ పచ్చని చెట్ల మధ్యలో నుంచి వచ్ చ్చే సూర్యుడు ఒక చిన్న ఇల్లు మన ఇందరు బొమ్మలు ఒక టే లెక్కా ఉండేటి ఇప్పుడు ఈ కంప్యూటర్ గ ఇకులా అమాయకా త మీ ఇ కడ ఎప్పూ
నిజం చెప్పావు మరి ఆ ఇంటర్వె లో మనం ఆడుకునే ఆటలు గుర్తున్నాయా నీకు అసలు
తొక్కుడు బిళ్ళ స్కిప్పింగ్ కాళ్ళనొప్పులు కుట్టినా సరే ఆపకుండా గంటే వాళ్ళం కదా
అవును ఆ త్రాడు ఆటలో వంద సార్లు గెంతాలని మనం పెట్టుకునే బెట్టింగులు ఇప్పటికిీ గుర్తొస్తే నాకు నవ్వుొస్తుంది ఇప్పుడు నాలుగు మెట్లు ఎక్కుతేైనా చాలు అలసిపోతున్నాం కదా
నిజమేనే ఆ రోజుల్లో ఉన్న స్టామినా ఉత్సాహం ఇప్పుడు ఏ జింకి వెళ్ళినా రావడం లేదు నాకు మరి ఆ స్కూల్ డే డాన్స్ ప్రాక్టీస్ గుర్తుందా కాస్ట్యూమ్ వేసుకోవడానికి మనం ఎంత ఆరాట పడే వాళ్ళము
మీద డ్యాన్స్ చేస్తూ మన పేరెంట్స్ వైపు చూస్తూ ఉంటే ఆ ఆనందమే వేరేలాగా ఉండేది
మ్ మనం నిజ నీతో మాట్లాడు టే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే మనసు భారం దిగిపోయినట్టు
నిజమే న అన్ని స్కూల్డెసి అ అన్నీ గుర్తొస్తున్నాయి నాకు మళ్ళీ ఆ టైం మనకి రాదు కదా
అంతే కదా అప్పుడప్పుడు ఇలా కాల్ చేసి మాట్లాడుకుంటూనే అన్ని విషయాలు గుర్తు చేసుకోవచ్చు అన్ని మాట్లాడుకోవచ్చు
నిజమే లేదంటే ఏదో పనిలో పడిపోతూ మన పనులు మనం చేసుకున్నట్టు ఒంటరిగా ఉంటుంది
అయినా తీరిక ఎక్కడ ఉంటుందండి ఈ జనాలకి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం మళ్ళీ ఇంటి దగ్గర వచ్చి పడుకోవడం మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోవడం అదే అలవాటు అయిపోయింది జనాలకి గూడ ఇక
నిజమే అప్పట్లోలాగా ఒక దగ్గర కూర్చొని బో మాట్లాడుకోవడం అలాంటివి ఏమీ లేవు ఎవరింట్లో వాళ్ళు ఉన్నామా ఫోన్ చూసామా అన్నట్టుగా గడిచిపోతుంది
ఆ ఏదైనా అప్పటి కాలమే వేరేలాగ ఉండేది అనిపిస్తుంది నాకైతే
నిజమే అప్పటి రోజులే బాగుండేటివి
హ్మ్ ఇంకా మరి ఏమైనా పనిచేస్త
పని అంటే పని లేదు వంట చేయాలిగా ఇప్పుడు
ఉ సరే మరి నాకు కూడా కొంచెం పని ఉంది చూసు కోవాలి మళ్ళీ తప్పకుండా ఇటువంటి ము చెట్లు మనం మాట్లాడుకుందాం
ఆ తప్పకుండా మాట్లాడుకోవాలి ఇలా మాట్లాడుకుంటే అన్ని పాత రోజులు గుర్తొస్తున్నాయి సరే మరి మళ్ళీ చెయ్య
ఒసేయ్ ఉండు మనం మాట్లాడుకుంటూ ఉందాం
అలాగే
హ్మ్ హ్మ్ సరే అదే మరి ఉంటాను
ఆ
హ్మ్ సరే